పతి ఎలా ఉన్నావు
ఎ పో నాబాన్నా వీట్
బావున్నాను
ఉ
ఆ సోషల్ మీడియా గురించి నీ అభిప్రాయం ఏంటి సో ఇది మన జీవితానికి ఉపయోగమా లేదా ఒక డిస్ట్రాక్షన్ హ
ఉ అంటే నా డెసిషన్ వైస్ అయితే సోషల్ మీడియా మంచిదే అంటే యాక్చువల్గా మంచిదే కానీ మనం వాడేదాన్ని బట్టి ఏదైనా ఉంటది గదా అది ఇంపార్టెంట్ ఉ
నిజమే నిజమే అ ఎందుకు అడుగుతున్నా అంటే కొందరు సోషల్ మీడియా వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాను
ఉ అవును ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్స్ కాని బిజినెస్ కాని ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడం గానీ మొత్తం సోషల్ మీడియా నుంచి ఎద నేర్చుకుంటుంది ఇ కంటే చాలా మంది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుారు కదా
అవునవును ఇంకా ఈ ఈ దగ్గర దగ్గర సమయంలో అయితే మొత్తం ఒక ఇంటర్వ్యూ కాని ఒక క్లాస్ కానీ లేదంటే ఏదైనా నేర్చు కోవాలన్నామొ ఆన్లైన్ అయిపోయింది దాని వల్ల ఈ సోషల్ మీడియాలో కూడా అవన్నీ పెట్టడం దీని వల్ల చాలా నేర్చుకోవడం అవుతుంది
అవును కానీయిది సేమ్ టైమ్ టైం వేస్ట్ కూడా అయితుంది కదా దానికి
టైం వేస్ట్ అంటే ప్రతి ఆ ప్రతి దానికి ఒక మంచివి కోణం ఉంటుంది, ఇంకో దానికి చెడు కోణం కూడ ఉంటుంది. కాకపోతే మనం ఏ కోణం వైపయితే, దృష్టి సారిస్తున్నామో దాన్ తి మన ఉపయోగం అనేది ఉంటది అనమాట. అదే నేనేమన్ టున అంటే? ఒకసారి ఫోన్ తీసుకుంటున్నారన్ టే ఈ మధ్య గంటల గన్ టల్ సమయాన్ని టైమ్ వేస్ట్ చేస్తున్నారన్న మాట, దాని కోసం కేట్ టైమ్ చేస్తున్నారు, వేరేస్ కొంతమంది ఎట్లా ఉన్నారన్ టే ఆ ఫోన్ వాడి, ఎంతవర్ క్కు వాడలొ అంతవరకు వాడేసి పక్కన పెట్టేస్తున్నారు.
ఉహు నేను చెప్తుంది ఏంటి అంటే, మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. అంతే అంటవా?
అంతే అంతే. మనం మంచి కోసం ఉపయోగిస్తే మంచి, చెడు కోసం ఉపయోగిస్తే చెడు. దానికి అవసరమైనంత యూస్ చేస్తే మంచి, అవసరంకి మించి వాడితే చెడు. ఇదే నేనంటున్నది.
సోషల్ మీడియాని ఒక టూల్ అని అంటరు కదా, ఆ టూల్ అంటే ఏంటి?
టూల్ అంటే తెలుగులో చెప్పాలంటే, ఒక పరికరం అన్నట్టు. పరికరం అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? నువ్వు దేన్నైనా ఒక, ఒక దుంపుంది. ఆ దుంపను ఒలవ ఒలవడానికి ఒక తోలు తీసేది ఉం టది గదా? దాన్ని వాడతవు, అదొక పరిక్ కరమ్ అన్నట్టు. అదీ ఒక పరికరం అనేది మంచి కోసమే కాదు, చెడు కోసం కూడా మనం వాడేయొచ్చు. ఎలా అంటే? ఇప్పుడు దాన్ని దేనిపైకైనా విసిరేస్తే, దాని వల్ల దానికి జర్ రిగే నష్టం అనేది కూడా, ఒక చెడు థింగ్ అన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తే మనం ఆ వస్తువుని ఎలా వాడుతున్నామో, దాన్ని బట్టి దాని
అంటే, అది మన్ అది మంచిదా లేకుంటే చెడ్డద అనేది, మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటది.
ఆ, అదే నేనంటున్నది? ఏంటంటే, మంచిగా ఉపయోగిస్ స్తే మంచి, చెడుగా ఉపయోగిస్తే చెడు. ఇక్కడ ఆ వస్తువుని, మనం వాడాలి. అంతేగాని ఆ వస్తువు మనల్ని ఉపయోగించుకోకూడదు.
దీన్నుంచి నేనొక ఎగ్జాంపుల్ చెప్తా చూడు? కొందరు సోషల్ మీడియా యూజ్ చేసుకొని. వాళ్ళయొక్క అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ చూపించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లా చాలా ఆపర్చునిటీస్ కూడ వస్తున్నాయి కదా వాళ్ళకి.
నిజమే, ఈ ఈ సోషల్ మీడియాని కానీ, లేదంటే మొబైల్ అని కానీ వీటిని వాడుకుంటూ వాళ్ళలో ఉండే టాలెంట్నీ గానీ, లేదంటే వాళ్ళకు ఉండే స్కిల్ని గానీ ప్రదర్శించుకొని, దానిచే దాన్ని చూసిన వాళ్ళక్ చే వాళ్ళకి అవకాశాలు తెప్పించుకున్న రోజులు అవక్ ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి
కానీ ఇంకొక సైడ్ చూసుకుంటే కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళ లైఫ్స్ ని చూసి వాళ్ళ లైఫ్ అట్లా లేదు అని కూడా బాధపడతరూ గదా
అవును అది చెప్పే గదా ఇప్పుడే మంచిని తీసుకుంటే మంచి చెడుని తీసుకుంటే చెడు ఎవరైనా దేన్నైనా చూసి వాళ్ళు నిరాశ పడుతున్నారంటే అది మన చేతిలో లేదు వాళ్ళ చేతిల్లో వాళ్ళ వాళ్ళ ఆ అంగీకారంతో వాళ్ళ చేసు కుంటున్నదే
అందుకే చూసే వాళ్ళు వాళ్ళ జీవితం బోరింగ్ గదా అనుకుంటారెమో గదా
అనుకోవచ్చు కానీ వాళ్ళు కూడా దాన్ని చేయడానికి చూస్తే వాళ్ళకి కూడ్ ఆ అందులో ఆసక్తి కలిపిస్తాది గదా
ఉమ్ కాని అంటే మనం చూసేది కేవలం వన్ సైడ్ మాత్రమే గదా
అంతేగదా ఎప్పుడైనా ఎవరైనా రెండు కోణాలు చూస్ స్తే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు లేదా ఒక్కొ కోణాన్ని చూస్తే దాన్ని ఉపయోగించుకోగలుగుతారు
ఉమ్ మరి నీ అభిప్రాయం ప్రకారం ఐ మీన్ మీ దాని ప్రకారం ఎంతసేపు చూడాలి సోషల్ మీడియా అనేది ఎంతసేపు చూడడం మంచిది
అవసరం అయినంతసేపు చూడోచ్చు ఈరోజు నీకు పని ఉంది సో ఐదు నిమిషాలో పది నిమిషాలో చూడు ఈరోజు నీకు పని లేదు సో దానివల్ల ఉపయోగపడే ఏదైనా ఉంటే దానిలో ఎంతసేపు ఉన్నా తప్పు లేదు కానీ అవసరం వరకు కు మాత్రమే సిచ్యువేషన్ వరకు మాత్రమే
ఉమ్ నిజంగా చాలా మంది పని చేయాలనుకుంటారు కానీ ఫోన్ చూసి ఫోనే చూసుకుంట కుచ్చుంటారు గదా
నిజం నిజంగా చెప్పాలంటే నేను కొందరిని చూసా వాళ్ళకి పని ఉంటది కానీ వాళ్ళు ఏదో చేద్దామని ఫోన్ తీస్తారు ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఆ పనిని మర్చిపోతారు
ఉ అంటే ముఖ్యంగా మన పని ఉన్నప్పుడు మనం ఫోన్ చూడకుండా చేసుకోవడం బెటర్
ఉ నేను ఇప్పుడు చెప్పిన దానిని ప్రోకాస్టినేషన్ అంటాము ప్రొకాస్టినేషన్ కి ఆ బద్ధకంకి చాలా తక్ తక్కువ వ్యత్యాసం ఉంటది అన్నమాట మనం చేసే పన్ని సరే తర్వాత చేస్తాను అనుకు కోడాన్ని ప్రొకాష్టినేషన్ అంటారు
ఉ అంటే కొందరు దినుంచాలి డిస్ట్రాక్ట్ అవ్వడానికి గూడ కొంతమంది యాప్స్ కి టైమ్ లిమిట్ పెట్టుకుంటారు గదా
నిజమే టైం లిమిట్ పెట్టుకునేది ఎవరు మనమే మనం టైం వేస్ట్ చేస్తున్నామని మనమే లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్ అయిపోయింది అనగానే ఆ లిమిట్ ని మళ్ళీ మనమే ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది ఎదా
ఉ ఇట్లానే సోషల్ మీడియా యూజ్ చేయకుండా పూర్తిగా మానేలేం గదా
అది కూడా నిజమే మరి సోషల్ మీడియా వల్ల నువ్వు ఏంటి అంటే ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉంటున్నావు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేదిని తెలుస్తుంది అదే దాన నుంచి దూరంగా ఉంటే ఏం జరుగుతుంది నీకు తెలియదు గదా
అదే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కి లెర్నింగ్ కి వాటికి గూడ యూస్ చేసే సోషల్ మీడియా యాప్సే కదా
ఉ నిజమే నాప్ నా అభిప్రాయం ప్రకారం అయితే పోతే గా మానేయాల్సిన అవసరం అయితే లేదు
మ్మ్
ఎందుకంటే ఇది కమ్యూనికేషన్, లర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అన్నిటికీ ఉపయోగవడుతుంది.
మ్మ్ హు సరే ఒక్క మాట్లోనే చెప్పాలంటే ఏం చెప్తాం సోషల్ మీడియా కోసం.
సోషల్ మీడియా కోసం మంచిదా చెడ్ డదా అంటే మనం వాడే తీరు బట్టి ఉంటుంది. మనం మంచికి వాడితే అది మంచిగా ఉంటుంది, చెడుగా వాడితే చెడుగా ఉంటుంది. నువ్వు రోజూ దాన్ని చూసి కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే మంచి లేదా అందులో ఎవరో ఏదో చేసిన వీడియోలు చూసుకుంటూ కాలం గడిపేస్తే అది చెడు.
ఇప్పుడు సోషల్ మీడియా నుంచి చాలా మంచి టాపిక్స్ స్టడీస్ కి సంబంధించినవి కూడా నేర్పిస్తున్నారు కదా.
నిజమే చాలా మంచిగా చెప్పావు, మంచిగా గుర్తు చేసావు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాని యూస్ చేసుకొని చాలా మంది చాలా విధాలుగా నేర్పటానికి కానీ నేర్చుకోవటానికి. ట్రై చేస్సునారు
హ్మ్ అవునే సోషల్ మీడియా వల్ల కలిగే రెండు నష్టాలు ఏవైనా చెప్పగల్వా
సోషల్ మీడియా వల్ల ఎక్కువసేపు చూడ్డం వల్ల నీ సమయం న సమయం వృధా అయిపోతుంది. రెండు నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ సొస్తయ్.
చిన్న పిల్లలకి ఏమైనా చెప్పాలి అంటే
చిన్నపిల్లలకా
హ్మ్ ఎందుకంటే ఇప్పుడు అడిక్ట్ అవుతుంది వాళ్లే కదా
చిన్నపిల్లలు దాన్ని చూడ్డం వల్ల వాళ్ళ బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోతు,
హ్మ్ ఇంగ మ్మ్
సరే కాని మరి నువ్వేమంటావ్, ఒక్క మాటలో చెప్పు సోషల్ మీడియా మంచిదా చెడ్డదా, ఫోన్ వాడటం మంచిదా చెడ్డదా.
మంచినా చెడ్డదా అంటే ఏదైనా మనం వాడుకునే దాన్నిబట్టి ఇంగెలా ఉంటది. మ నం మంచి కోసం యూజ్ చేస్ తే ఓకే అంటే పెట్టాల్సినంత టైం మాత్రమే దాంట్లో పెట్టడం కరెక్ట్. స సేరిగాన్ని చూడడం కరెక్ వాళ్ళు వీళ్ళా
సరే సరే సరే ఈరోజు మనం చాలా మంచి విషయం మాట్లాడుకున్నాము, నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ చేస్తాను.
మ్మ్ హ్మ్ అవునా నాక్కూడా నచ్చింది ఈరోజు కాన్వర్జేషన్.
మ్మ్ అదే నాక్కూడా అలానే అనిపిచ్చింది
సరే సరే సరే మళ్ళీ ఇంకోమం చి టాపిక్తో మాట్లాడుదాం
ఖచ్చితంగా ఖచ్చితంగా స్వాతి మళ్ళీ మాటాడుదం
సరే బాయ్
సరే బాయ్ స్వాతి
అ